హలో హలో నమస్తే అండి బాగున్నారండి
మంది నిర్భా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నా అండి
ఏమైందండి
చేసారా అండి
ఆ భోజనం అయిపోయిందండి చేసేసినం మీధి అయిందండి
ఆ మేము చేసినామండి మాదే అయిపోయింది ఏం చేస్తున్నారండి
ఏం లేదండి టీ తాగినం పండ్లు తిన్నాము ఖాళీగానే ఉన్నాము ఇప్పుడు ఇప్పుడే పనులు థిని కళిగ కూచునేన్నాం
అ అవునండి ఆహారం అనేది మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాల మనం ఎట్లాంటివి తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది ఏవి తీసుకుంటే చాలా మనం ఆరోగ్యంగా ఉంట అట్లాంటివి ఏమన్నా మీరు మాకు చెప్తారండి కొంచెం మాతో పంచు
నా చెప్తాన్ ఆహారం అనేది ఇది మంచి శు శుభ్రంగా ఉండాలండి అంటే ఇంటి పండ్లు అయినా కూరగాయలయినా ఇవి మంచిది అన్నట్టు
ఆ
కూరగాయలు పండ్లు తినేటప్పుడు కూడా మంచిగా శుభ్రంగా మంచిగా రెండు మూడు సార్లు కడిగేసి తినాలండి
అవునండి ఉత్త నీళ్ళలోనే కాకుండా కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఉప్పు వేసి ఆ వాటర్ లో కడగడం వల్ల ఇంకా ఉండే కెమికల్
ఇకా కొంచెం గోరువి ఇచ్చిన అవునండి కొంచెం గోరవచ్చ చిన్న నీళ్ళు ఉన్నా ఇంకా మంచిది శుభ్రం అయితుది అంటే దుమ్ము దాని మీద కెమి కలిసి అవేదో స్ప్రే చేస్తారు కదా అవన్నీ పోతాయి అన్నట్ టు మంచిగా అడిగేసి తినాలండి పండ్లు అయినా కూరగాయలైనా ఎక్కువ శాతం మాకు కూరలు తీసుకోవాలండి అబరి ఏ పాలకూరయినా ఆ తో తోటకూర అయినా చుక్క కూర అయినా బచ్చలు కూరయినా కూరగా టి కూ కూరగాయలు అవి తినారు కదా ఆకుకూరలు కొంచెం పప్పు వేసుకొని వండుకుంట అ మంచి ఉంటుది అన్నట్టు
అవున అంటే ఇప్పుడు కూరగాయలు గానీ ఆకూరలు గాని పచ్చి ఎవరు తినలేరు కదా
అవునవును అవును ఎంండపప్పు వేసుకుంటే కొంచెం రుచి మంచిగా ఉంటుంది తింటారు అన్నది
అవునండి ఇంకా ఇంకా ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని
కొన్ని డ్రై ఫ్రూట్స్ తినాలండి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఇవి నాన్న పెడతారు కదా రాత్రి అంతా నాన్నబట్టి పొద్దున తీసుకుంటారు స్పౌట్స్ అంటారు ఆ అవి ఆ ముల్కలు అంటారు కదా అవి అవి కూడా మంచిదిండి మూలికలు కూడా మంచిది అవి కూడా తినాలండి బలం వస్తంది దాంతో చిన్న పిన్నలు కూడా తినిపియాలి చిన్నప్పటి నుంచి మనం తనిడం స్టా నేర్పిస్తే నేర్చుకుంటారా
ఆ అవునండి
తపు ఫుడ్ తినద్దు అని అంటలేను బయటది కూడా అలవాటు కొంచెం అంటే ఇప్పుడు రేపు పిల్లలు హాస్టల్ల్లో ఉంటారు లేకపోతే ఉద్యోగం కోసం బయటికి వెళ్లాల్సింది వస్తుంది అప్పుడు బయట అన్నమే తినాలి కదా కొంచెం అలవాటు ఉంటే తింటే వాళ్ళు అలవాటు పడి అయి ఉంటే అప్పుడు వాళ్ళ ఆరోగ్యం మంచిది ఉంటది అన్నట్టు
అంటే బయటకుుడ్డు అంత పరిశుభ్రంగా చేరు
ఆ అవును శుభ్రంగా అయితే చెయ్యరు మనం ఇట్ల చేసినంత అయితే చెయ్యరు వాళ్ళు ఇక ఏదో బిజినెస్ కాబట్టి నడిపిస్తారు
ఆ అంటే ఇప్పుడు ఏమైన్నా బయట జంక్ ఫుడ్ తిన్నడం వల్ల అది మన ఆరోగ్యంనికి ఏమన్నా దెబ్బగా తగులుతుందా లేకపోతే అట్లా తి కూడా మంచిది అంటారా దీనిపైన మీ ఉద్దేశం ఏంది
ఎక్కువ సార్లు తింటే ఒంటికి మంచిది కాదండి మలా ఆరోగ్యం దెబ్బతి తింటా తింటది అన్నట్టు ఎప్పుడైనా నెలలో ఒకసారి లేకపోతే నెలలో రెండు సార్లు అట్లా అంటే తినచ్చ అండీ అంటే బయటికి వెళ్తాం కదా షాపింగ్ అనో లేకపోతే ఊరికనే అట్లా ట్రిప్ అట్లా వెళ్తారు కదా ఆ ట్రిప్స్ కాని అట్లా
ఆ సమయంలో తప్పక తడాసిస్తనుక్కొసారి
ఏమండి
అంటే ఆ సమయంలో
ఆ ఒక్కొక్కసారి తప్పకుండా తప్పదు తింటాం అది పర్వాలేదండి ఏం కాదు తినచ్చు
ఎప్పుడో ఒకసారైతే ఏం పర్లేదే రోజు బయట ఫుడ్డే అట్ల అలవాటు పన్నామంటే అది మన ఆరోగ్యాన్ని మంచిది కాదు ఊ అవునండి
ఎంత శాత ఎ ఎక్కువ శాతం ఇంట్లో చేసిందే తిన్ తినాలి ఇంగ
ఆ మళ్ళీ ఇంకా కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఇట్లాంటి ఉండే ఫుడ్ మనం ఎక్కువ తీసుకున్నమంటే మన ఆరోగ్యం గ్యానికి మంచి ఉంటుంది అందుకే కదండి అంటే ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అని ఊర్ పెద్దోలు ఊరికనే అనలేదు ఆ ఎందుకంటే మన ఆరోగ్యం పాడైందనుకో దానికి మనం ఇంత డబ్బులైనా కర్
అవును ఖర్చు పెడతాం ఆ అవును అవునవును అదే మంచి చి అదే ఆరోగ్యమే మ ముందు ముందు జాగ్రత్తగా చూస్
చూసుకోవాలి మనం అనారోగ్యం బాగుంటే మనం ఈనింగ ఏమది మన వర్క్ అయినా ఏమైనా పనికయినా వెళ్ళొచ్చు ఉద్యోగం అయినా చేయొచ్చు ఏమన చేయొచ్చు ఆ అందుకనే ఆరోగ్యంగా ఉండాలం
అవునండి ఏందంటే చిన్న పిల్లలకి మనం తింటలేరని చిప్స్ కుర్కురే ఇట్ల అలవాటు చేస్తాం
ఆ అట్లాంటివన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి దానికే అటు పడతా
అలవాటైపోతది అదే కొంచెం వాళ్ళకు దూరం పెట్టి చిన్నప్పుడు ఆ మనమే ఇంట్లో ఆలు ఫ్రై అట్లా చేసుకొని వాళ్ళకు పెడితే మంచిది అన్నట్టు
ఆ ఇంకా ఏమన్న పండ్లు అట్లా తినకపోతే వాటిని జ్యూస్ చేయడం గానీ వాటితో ఐస్ క్రీమ్స్ చేసి ఇవ్వడం గాని అట్లాంటివి చేేస్తె పిల్లలు
అవును పిల్లలు ఇష్టంగా తింటారండి అవును పిల్లలు ఆగోరె ఆరోగ్యం కూడా మంచి ఉంటదన్నట్టు ఇప్పుడు తినేది ఆహరం ఒంటికి తగులుతేనే కదండి ఆ వాళ్ళ హైట్ వెయిట్ అన్ని సమానంగా మంచిగ ఉంటాయన్నట్టు
ఆ అంత పెద్ద పిల్లలు
అవును
ఆ ఇట్ల సంగటిగానీ అట్ ఇట్ల ఏం తినాక్ పోతే పిల్లలు ఆ రాగిపిండి ద్వా మంచి నెయ్యి వేసి గట్ల మంచిగా ఆ రాగి లడ్డు చేయడం
అవునండి దానిలో నెయ్యి ఏసుకొని తినిపిచిన మంచిదే
ఆ రాగి లడ్డు అట్లాంటివన్నీ చేసి పెడితే పిల్లలు లడ్డు అంటు స్వీట్ లడ్డు అన్నట్లు అట్ల తింటారు
అవును గోధుమతో కూడా చేస్తానేనండి గోధుమ పిండి గీ నెయ్యి కాల్చి కొంచెం దానిలో ష చక్కర వేసి అన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి కూడా చేస్తారు అట్లా కూడా తినిపియచ్చు
ఇంకా రొట్టలు కావచ్చు చూట్ల జొన్న రొట్టె కావచ్చు రాగి రొట్టెలు ఆ ఇట్లంతా ఇట్లంతా చేయచ్చు ఆ
జవార్ రొట్టే అయిన ఇవి ఇవి కూడ అందరికి మంచిదండి
ఆ నిండు షుగర్ ఉన్న వాళ్ళకు జొన్న రొట్టె గాని రాగి రొట్టె గాని ఇట్లాంటివన్నీ ఎక్కువ తినాలండి ఇంకా కొర బియ్యము ఇట్లాంటివన్నీ తింటే షుగర్ కొంచెం కంట్రోల్ లో ఉంటుంది అన్నట్టు టండి
అవును అవును తినాలి మనం కూడా తినాలి పిల్లలు కూడా తినిపియాలి మంచిది అన్నట్టు ఇప్పుడు పిల్లలు ఎక్కువ శాతం ఐస్ క్రీమ్ అవి తింటారు కదా అండి అది మంచిది అంటారా అంటే ఎండకాలంలో తింటు
అవునండి ఐస్ క్రీమ్స్ కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇగ ఇంట్లో కూడా చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో ఆ ఇక ఉండాలి డి అందరు అరునైస్క్రీమ్ అట్లా అని చెప్పి పార్లర్స్ లోకి వెళ్ళి తింటా అంటారు అ ఎప్పుడైనా ఒకసారి తినడము
ఆ ఎప్పుడైనా ఒక్కసారి తినడం మేం కాదు కాని, ఒక రెండు మూడు సార్లు తినడం బయటమని
రోజు తినడం అలవాటు చేసుకుంటే కష్టం అవుతుంది
అవునండి ఆ అంటే ఇప్పుడు ఎండాకాలంలో తప్పదండి ఇక ఎండాకి ఆ ఐస్ క్రీమ్ తింటేనే కొంచెం సెట్ అవుతది అంటే ఆ చల్ల కనిపిస్తది లే పోతే ఏమైనా జ్యూస్లు తాగితేనే కొంచెం శరీరం అది చల్లగబడినట్టు అనిపిస్
అండిట్లో బాదం మిల్క్ కా బాదం పాల్ కానీ
కావచ్చు ఏమైనా మిల్క్ షేక్లు చేసుకుని తాగాచ్చు
జిమ్ చేస్తే మంతా మల్లి ఇంట్లోనే చూసుకుని తావచ్చండి ఇంకా ఎందుకు ఉరికె మనం ముందు కాలం పద్ధతిలో చక్కర నీళ్లు కొంచెం నీళ్లు, కొంచెం నిమ్మ పండు, కొంచెం చక్కర వె కొంత అయితే అది కూడా చల్లగా ఉంటుందండి కడపులో అంటే పండ్లు ఎక్కువ ఇష్టంగా తింటారండి అంటే ఈ సమ్మర్ లో దొ అంతే కదా మామిడి పండ్లు కలంగరకాయలు తెచ్ కాయలు దోసకాయలు ఇలాంటివంతా
ఆ అవునండి
వాటర్ పర్స్
అవును నీళ్ళు ఎక్కువ శాతం ఉన్నవి ఎండాకాలంలో ఎక్కువ సేవించాలి మంచి నీళ్ళు అంటే బాడీ డిహైడ్రేట్ కాదున్నట్టు
అవునండి ఎక్కువ మన బాడీ కూడా నీళ్ళు ఎప్పుడు తీసుకోవాల
అవునండి ఇప్పుడు పిల్లలకి ఆ ఫ్రూట్స్ ఇవి పండ్లు అవి ఎక్కువ తినరు కదండి చిన్న పిల్లలు కొంచెం సతాయిస్తారు కదా అంటే వాళ్ళకి ఎట్లా అలవాటు చేయాలన్నట్టు
అప్పుడు ఇప్పుడు మన పిల్లలు బయట నుంచి తెచ్చిన జ్యూసులు గాని అట్లా ఒక బాటిల్లో వేసి ఇవ్వడం అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న పళ్లు తీసుకొని దాంట్లో కొంచెం స్వీట్ గా ఉండడానికి అట్లా ఏమైనా మిక్సీలో వేసి జార్ లో వేసి మంచిగా జ్యూస్ చేసి గ్లాస్ లో పోసిచ్చడం కంటే అక్కడ బయట జ్యూస్ బాటిల్స్ లో ఉంటాయిగ మన ఇంట్లో స్ లో వేసి ఇవ్వడం వల్ల వాళ్ళ బయటి నుంచి తెచ్చిన జ్యూస్ అనుకుని తాగు
అవును
ఒకవేళ అట్లా జయచ్చు లేదనుకో ఆ ఫ్రూట్స్ నుంచి కొత్త కొత్తగా ఆ కొత్త కొత్తగా ఏమై ఇగ చేస్తే ఆ పిల్లలు కూడా ఇదేదో కొత్తగుంది వింతగుంది అన్నట్టు త్తు తింటారన్మాట క్రాఫ్ట్ అట్లా చే ఏమైనా మూల్స్ ఉంటయి కదండి అట్లాంటివి దాంట్లో చేసి మనం ఫ్రిడ్జ్ లో పెడితే, అది ఐస్ క్రీమ్ లాగా అలా తయారవుతుందిగా! ఆ అది మన పిల్లలకిస్తే వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్ గా ఇస్తే వద్దన్నదే అట్ల ఇస్తే తాగుతారు తింటారన్ మాట.
అవునండి.
ఆ అవునండి.
అవును. ఇప్పుడు కొందరు పిల్లలు కూరగాయలు కూడా కొంచెం ఇష్టంగా తినరు. మనమే తినే తిన్ పియాల వాళ్ళకి.
ఆ అవునండి. ఆక్కూర, ఆ కూరగాయలు, మనం ఏం చేయాలంటే, అ ఆ వాళ్ళకి చిన్న పిల్లళ్ళకి ఏమైనా బొమ్మలు అలా, షేప్స్ లో కట్ చేసి ఇవ్వచ్చు.
అవునండి
ఆ ఇస్
పో
వాళ్ళు అప్పుడు
తింటారు షేప్ లాగా వినిపిచ్చి. లేకపోతే, ఎంతైనా దానివల్ల ఏం ప్రయోగం, ఏమైతది? వంటికి ఎట్లా ఇప్పుడు ఆకుకూర తింటే, కంటికి మంచివి కదా!
ఆ చేపల్గా
కొంచెం కంటి నొప్పి రాదు. మంచిగా దూరం వి చూడొచ్చు ఇలా చెప్పి తినిపి అచ్చు.
అవును. అవునండి. ఇట్లా మీట్ గాని, గుడ్డు గాని, ఇలాంటి చికెన్, ప్రోటీన్ అంతా వచ్చిందని ఇట్లాంటివన్నీ, తింటే మంచిదండి ఆరోగ్యానికి. మా మీరెంతో, మీ సమయ మీ విలువైన సమయాన్ని, మాతో పని ఇచ్చి, మా కిచ్చి మాకు ఎన్నో తెలిసిన, తెలియని విషయాలు చెప్పినారండి. ఆహారం గురి రించి నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడం.
అవునండి. అవునండి. మీ మా మాకు కూడ చాలా విషయ యాలు చెప్పారు. తెలియజేశారు. ధన్యవాదాలండి.
ఆ ధన్యవాదాలండి. ఉంటానండి.
ఉంటా అండి. జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ధన్యవాగుదు.